ఆ
పక్కకు జరుగు
హలో ఎటు పోతాన్నవ్ర అట్లా నడుసుకుంటు పోతన్నావ్
అ బళ్లకి పోతండ్ల కినిము
కిరివిన్
ఆ బయటికి పోయిండు
నీళ్ళు ఎవలు తెచ్చిల్లు
నీళ్ళు ఇక్కడనే ఉన్నాయి డ్యాన్ హరుబయట పెట్టిండు
పుట్టిండా ఏడున్నార్రా
ఏ ఇక్కడ గోద ఉంది బ బడె బడే మనంత గోద ఉంది
ఆ ఉ హు ఎన్నిగంట్ల కొచ్చిళ్లు
ఆ జస్ట్ ఒక్క పది నిమిషాల ముందు
ఎప్పట్నుంచి
మీ ఇంటి ముంగకు వచ్చి పిలిస్తే నువ్వు సప్పుయేయ్యలేదు
హే నన్నెవడుపిలువలే
పిలిసిన
పిలిచిల్లా
నేను పిలిసిన
ఆ విక్కి విక్కీ ఒక్కడు ఈడొచ్చి నీకు ఫోన్ చేసిండా నువ్వే ఆడోచ్చినావా
ఆ వత్తత్త నే పిలుసుకొని నేను సప్పుడు చేయలె మల్ల వస్తా అని ఇడికి వచ్చినాక ఫోన్ చేసింది
నెన్ వెల్లక్ కు ఆ యాటివ పెట్టుకొని ఇట్టొచ్చిన
ఇడ బడన్కక్ రా మరి అయి బట్కొని తిందాం తిని ఇటు బయలుదేరు అంటె అది ఆ ఫంక్షన్ మనం ఏడపోతు
మి ఊర్లో ఫంక్షన్ ఉంది పోయి తిని వచ్చేదానికంట
ఫంక్షన్ లకే పోలేదు ఇగ గక్కడ ఎక్కడనో ఉన్న ఫంక్షన్పోతారా
పోతే ఏమయితుంది
మీ నువు పోయినావా
ఎహే
నువ్వ నీకు దగ్గర ఉన్నది నేన్ దొరముందాని నువ్ పో తే నేన్ ఎట్టా పోతా చెప్పు
హు హు హు రమ్మన్యన్ పోలే అడ కుసిన డ కూసున్న రమ్మన్నాడు అయిన పోలే నేనే
కానీసం గిఫ్ట్ అన్న తెచ్చిన్ల పోయి మీరు
ఏమో తెరి తెలదిగ ఎవళ్ళేవళ్ళు పోయిల్లో హు వినబడ్తలేగ హలో